నమస్కారమండి
నమస్కారం
బాన్నరా అండి
చాలా బావున్నం మీరు బావున్నరా
మేమ్ కూడా అద్భుతంగా ఉన్నామండి
అవునే
ఉ
ఏమి ఏం జేస్సన్నరు
ఏం జెయ్యట్లేదంటే ప్రస్తానికైతే ఖాళీగే ఉన్నాను
అవునా
ఊ
అహా
హీరు ఉదయం గుడికెల్లొచ్చాను
ఆహా
ఒక్క నిమిషం ఉండండి
ఆ సరే నండి
హలో
ఆ చెప్పండి
వినిపిస్తుందా
ఆ వినిపిస్తుంద్ జొప్పండి
ఐతే ఇందుకో సిగ్నల్ సరిగ్గా రాలేదు నాకిక్కడ అందుకోవట్లేదు ఫోన్ కి ఉంది
హూ ఊ పర్లేద్ చొప్పండి ఏం తిన్నరు హలో హలో నాకు వినపడ్డం లేదు హలో హలో వినిపించట్లేదా హలో ఆ మీకు సిగ్నల్ సరిగ్గా లేదు ఇప్పుడు వినిపిస్తోంది
ఇప్పుడు బా బా బానే వినిపిస్తుందా అదే సిగ్నల్ ప్రాబ్లమ్ అ
ఆ ఇప్పుడు పర్లేదు ఉమ్ ఇంకేముంది మీ వైఫై మీ ఇంట్లోదా లేకపోతే పక్కింటోళదా పైన అట్లా
తిన్నార
ఆ తిన్నా మీరు తిన్నారా హలో
ఆ తిన్నానండి సేమ్యా ఉప్మా తిన్నాను
మాది మామూలు ఉప్మా
ఆహా
ఉహుమ్ మీ వైఫై మీ ఇంట్లోన పక్కింటోళదా
పైనింటిదండి
అందుకే మీకు సరిగ్గా రావడం లేదు
ఇప్పుడు కూడా అట్లే వినిపిస్తుందా
ఆ ఇప్పుడు పర్లేదు ఉమ్ వినిపిస్తోంది
ఉహు
ఉమ్
ఈ రోజు ఉదయం గుడికేళ్ళసి వచ్చాను ఇందాకే టిఫన్ తిన్నానండి
ఉమ్ చాలా లేట్గా తిన్నారు ఈ రోజు అయితే
ఉ ఉ అవును
ఉమ్ ఉమ్
ఈరోజు శనివారం కదా అందుకు ఇక్కడ వెంకటేశ్వర్ స్వామి దగ్గరికి ఎల్లి
ఉహుమ్ అక్కడ ప్రసాదం పెట్టినరా
లేదండి పెట్టలేదు మాకు ఇక్కడ హలో
అవున ఉమ్ వినిపిస్తుంది
హలో
ఇప్పుడు వినపడ్డం లేదా ఉమ్ ఆ వినిపిస్తోంది ఇప్పుడు వినిపిస్తోంది
మాది ఏందంటే పైన వాళ్ళది హాల్లో ఉంటది వైఫై నేనేమో బయట కూర్చున్నా హాల్లో మా ఇంట్లో హాల్లో కూర్చుంటే బా వస్తది వైఫై మళ్ళీ అట్లా
ఉహుమ్
ఉమ్
ఇంకా బయటకి వస్తే బావోస్తది
ఆహా ఇది వైఫై ఇంట్లో ఉంటది కదా లోపల ఉంటే బా వస్తది
ఓహో అంత రివర్స్ ఊహు ఉమ్ ఇంకేమండి
చెప్పాలండి
ఉమ్ ఉప్మా రారు ఆ ఒకసారి ట్రై చేసినా బానే వచ్చింది
ఎట్లా జెస్తారండి అది
మేమ్ ఫస్ట్ రవ్వ ఎంచ్ కుంటాం దాన్ తర్వాత ఆ దాన్ని పక్కన పెట్టేసి
మోన్న తినింది
ము మామూలు బయట రవ్వ రవ్వదు కొన్య రవ్వ ఏం రవ్వో తెలీదు
అదే గోధమ రవ్వలే బియ్యం రవ్వ అయితే మనం ఇంట్లో చేసుకోవాలి అది
ఓ అ అయితే అది కాదు హు దీన్ని పస్టూ ఏంచ్చి పక్కన పెట్టి మరి ఆ అదే దాంట్లో అది గోల్డ్ కలర్ వచ్చే వరకు కొంచం ఎర్రఎర్రగా వచ్చినం అంతవరకు
హు
మరి దాన్ని పక్కన పెట్టి కొంతమంది ఏంచదు అప్పుడు ఏం బావుండదు ఉప్మా
ఆహ
ఆ ఏం చెప్పకపోతె అసల్ ఏం తినబుద్ధి కాదు హు మీరు ఏంచి జెస్తార ఏంచుకోకుండా జెస్తారా
ఎంచుతారండి మా మమ్మీ ఎంచుతది
ఉ చాలా మంది ఎంచుకోకున్నట్లే ఎస్తారు అప్పుడేం బాం వున్నదు హు హు
మేము ఎక్కువ బియ్యం నూకనే చేసుకుంటాం గోధమ నూక కంటే
ఓమే ఇది ఇంట్లోనే చేసుకుంటారా
ఉ ఇంట్లో అంటే బియ్యం ఉంటాయ్ కదా స్టోర్ లో ఇస్తారు కదా మనకూ ఆ బియ్యంని ఉ ఫస్ట్ నానబెట్టాలండి కొద్దిసేపు మళ్ళీ పక్ తీసి ఆరబెట్టాలా ఎండలో ఆరబెట్టద్దా బియ్యం న ఇప్పుడు ఫ్యాన్ కింద ఆరబెట్టాలో అవి ఆరిన తర్వాత పిండి మిషన్ ఉంటాయి కదా అక్కడికి పోయి ఉప్మా నూక కంటే వాళ్ళే హు అంటే చిన్న సన్న సన్నగా పడ్ తారు అట్లా చేసుకోవడం ఇంక ఇదో టేస్ట్ వేరే వస్తాంది మళ్ళీ
ఓ మేలె బాగుంటది అయితే హు
బియ్యం నుక ఉప్మ్
హ ఇది నేను ఎప్పుడు ఇండ్ల
అవునా మా సైడ్ ఇక్కడ చాలా మంది చేసుకుంటారు ఇక్కడ ఈ బియ్యం నుక తొ తోనె మేము పుల్సుప్ ఉప్మ్ జెసుకుంటాము మాములుగా గోధమ నుక తో తెసుకుంటే అంత అనిపిదు పులుసు ఉప్మకి బియ్యం నుక ఐతే
ఉన్సుప్మా ఏంది
అంతా మనం నీళ్ళన్నీ వేస్తాం గదా ఓప్ మాకి ఉడకబెట్నకి ఎసురు అప్పుడు చింతపండు ఉంటది కదా చింతపండు ముందుగా నానబెట్టుకొని ఆ చింతపండు నీళ్ళు వేయాలనమాట దాం
మ్మ్
అప్పుడు పుల్ల పుల్లగా ఉంటాది అది ఉప్మా బాగా కమ్మగా ఉంటది టేస్ట్ ఇంగప్పుడు మనం కూరగాయలు క్యారెట్ అవన్నీ ఎక్కువ వేసుకుంటే ఇంకా బాగుంటది
ఆ నేను ఇది ఎప్పుడు వినలేదు అసలు
అవునా నేను రీసెంట్గనే తినిన్న కూడా ఆ పులసు ఉప్మా ని
అవునే మ్మ్ హు మీరు దాంట్లేకి ఏం తింటారు
పప్పుల పొడి వేసుకొని తింటాము
ఆ మ్మ్ ఉగ్గాని లేకి సప్ప పప్పుల పొడి చేస్తారు
మేము ఉగ్గానికి కూడ కారందే తింటామండి కొన్నిసార్లు ఏం తినను నేను మేమేం పప్పుల పొడి వెయ్యము వెయ్యము అసలు
అవునా మేము వేస్తాము మ్మ్ అట్ల కూడ చేస్తారు అయితే
అసల్ పప్పలు పొడి అవి వెయ్యము అనమాట ఉగ్గానికి
మ్మ్ హు మేం ఫస్ట్లో చేసేటప్పుడు ఎస్తారు మ్
తిరువాత వేసుకున్నప్పుడు వేసుకున్నాక కొంచెం పసుపు వేసేది నాకు అల్లం వెల్లుల్లి వేస్తే బాగుంటది బొరుగులు
మ్మ్ హు
ఆ అదొక టేస్ట్ వస్తది నేను మాములుగా అయితే తినను బొరుగులు అల్లం వెల్లుల్లి వేస్తేనే తింట
అట్ల కూడన
మ్మ్ చాల్ బాగుంటది అట్లయితే ఘటుగా ఏదో బాగా బయట హోటల్లో తిన్నట్లు అనిపిస్తాయి అప్పుడు అవి
ఆహా
అప్పుడైతే నేను పప్పల పొడి వేసుకొను ఇంకా అవే ఘటుగా ఉంటాయి కాబట్టి
అదే సరిపోతదేమో
ఆ ఒకసారి ట్రై చేయ్యడి అల్లం వెల్లుల్లి వేసుకొని
ఖచ్చితంగా ట్రై చేస్తా అ ప్చ్ అసల్ ఫస్ట్ స్టెప్ అది బియ్యం పూర్నుకలు మాది ట్రై చేయలా కష్టం చుస్
ఆహా
ఇంకేమండి మధ్యానం ప్రిపరేషన్ చేసినారు
లేదండి మళ్ళీ అమ్మ మా అమ్మ గుడికెళ్ళింది పన్నెండున్నర క్కట్లా అన్నం ఒక్కటి పెట్టాలి కర్రీ బయట తెచ్చు కుందాం లే అని ఇంకా ఏదో ఒకటి
ఆ అది బెటర్ మీకక్కడ అమ్ముతారా కర్రీలు
ఆ మా ఇంటి దగ్గరే చాలా ఉన్నాయండి అసలు
ఉ అయితే ఇంకేం టైమ్లా
ఉ వే వెజ్ ఆప్షన్ ఒక్కటే ఉన్నాయి సపరేట్ రెండు కలిపి ఉన్నాయి ఎట్లా కావాలంటే అ ట్లు ఉన్నాయి బాపనోళ్ళవి కూడా ఉన్నాయి ఇక్కడ మాకు
అయితే ఇంకేమి అందరికి భయం ఉండాలే
మాకు అన్ని ఇక్కడ దొరుకుతాయండి మేము ఊరికి మధ్యలో సెంటర్ లోనే ఉం ఉంటామా ఏది కావాలన్నా దగ్గరే మార్కెట్ దగ్గరే మాకు
ఉహు
కిరాణా షాపులు దగ్గరే
సేమ్ మా కూడా అంతే నడుచుకుంటా పోయి తెచ్చుకోచ్చు మగుళ్ళు దూర ఉహు మా ఇంటి దగ్గర గుళ్ళు ఉండవు ఆ
చాలానే ఉన్నాయిలా అంటే మరీ అంత కిలోమీటర్లు కిలోమీటర్ల దూరం ఏమి లేవు కానీ దగ్గరలోనే ఉ చాలా ఉన్నాయి మాకు ఇక్కడ హు
మాకు చూస్తే ఇక్కడ సరిపోదు మా ఇల్లు కానీ అన్నీ దగ్గరా అట్లా వదిలిపోలేము అదే బాధ మా ఇంటికి
మేలు కానీ ఇంగా సరిపోదన్న ఇప్పుడు మనము ఉన్నన్ని రోజులు ఉండాలా అవసరం వచ్చినప్పుడు మారాలా మేము కూడా అంతే మా పెళ్లి అయ్యేసరికి మారుతాం ఇక్కడ ఉండం ఇక్కడంతా పెద్ద ఇల్లులు దొరకవు ఫస్ట్ నీట్ గా ఏదైనా చేసుకోనికి
వదిలేసిపోదాం అంటే అన్నిటికీ దూరం అయితది అట్లా ఇంగ అక్క పెళ్ళి ప్లే చేసేస్తున్నారు ఇంక
ఉహు
ఇంకా ఉంది తప్పదు అని ఉ
అవునులేండి మీరేం చేస్తున్నారు మధ్యాహ్నంకి
ఉ సరేనండి నేను తర్వాత మాట్లాడతాను ఆ ఉ
మూట ఎత్తుకొని పోతావ